హలో
హలో ఏం చేస్తున్నావ్
ఎం చేయలే పనుకోనీ ఉన్నా నువ్వు
ఫోన్ చుస్తా ఉన్నా ఇంకా ఎలా ఉన్నావు బాగున్నావా
ఉమ్ బావున్నా నువ్ ఎలా ఉన్నావ్
ఆ బాగున్నాను
ఊ ఈరోజు మనం ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం
ఆ అవును అవును మాట్లాడుకుందాము ఫోన్స్ మన డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి కదా వినడం వల్ల
అవును నిజమే అసలు మొబైల్ ఫోన్స్ లేకుండా ఒక రోజు కూడా గడపడం కూడా కష్ తం అనిపిస్తుంది జనాలకి మెయిన్ గా స్టూడెంట్స్ కి
దేని మల్లే
చానా కష్ ఉహ్ ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చాలా మంది ఫోన్స్ చెక్ చేస్తారు
ఆ దాంట్లో నేను ఒక్కదాన్ని అనుకుంటా
హు నువ్వే కాదు అందరూ అంతే నాడే అయితే ఫోన్ తోనే స్టార్ట్ అయితుంది ఫోన్ తోనే ఎండ్ అయి తుంది ఏం పిచ్చో ఏమో సర్ ఉహ్
ఫోన్ ఒక రెండు నిమిషాలు లేకపోతే ఏదో అయిపేయింది అనిపిస్తాది
ఫైల్స్ సు మన డైరీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి ఎందుకో ఏమో అసల్
హు కరెక్టే నువ్వు చెప్పింది ఇంకా నువ్వు ఏమనుకున్ నాను మొబైల్ ఫోన్స్ ఏ అంటే మెయిన్ పర్పస్ ఏమ అనుకుంటన్నావ్
ఇంగా మొబైల్ ఫోన్స్ ఎందుకు కనిపెట్టినారంటే ఇంగా ఫస్ట్ కమ్యూనికేషన్ కోసమే ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ చేసుకోలంటే ఈజీగా అవుతుంది అని దానివల్ల ఆ మెయిన్ పర్పస్ అది ఇంగా ఫ్యామిలీ ఆ హు ఇంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఆ అంటే చానా ఈజీగా ఉంటుందన్నమాట
హు అవునా ఇంకా ఇప్పుడు ఏమంటే కాల్స్ మెసేజ్ తోనే మాట్లాడో చు ఇంకా ఇనేనామన్నా వీడియో కాల్స్ తో కూడా మాట్లాడుకోవచ్చు దూరం ఉన్న వాళ్ళని ఎలా ఉన్నారు ఏమి అని కూడా కనుక్కోవచ్చు
అవును అది నిజమే ముందు ఇవంతా ఏమైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి పాస్ చేయాలన్ టే ఆ పావురాలకి ఆ ఉంటాయి కదా పావురాలకి కట్టి హా ఏంది లేఖ రాసి పోస్ట్ లో వేసి వంతా చేసే వాళ్ళు ఇప్పుడు మొబైల్స్ వచ్చాక ఫంక్షన్స్ కూడా ఆన్లైన్ లోనే అటెండ్ అయిపోతా న్నారు పెళ్లిళ్లు కూడ్ డా ఆన్లైన్ లోనే జరిగిపోతాన్నాయి
కరెక్టే నువ్వు చెప్పింది అప్పుడు చాన్ రోజులు పెట్టేది పాపం మీ ఏదైనా చెప్పాలన్న విషయం
హు నా అవునసల్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కదా
హు కరెక్ట్ ఇంకా నువ్వు మరి మొబైల్స్ లో ఇంకా ఏమేం ఫీచర్స్ ఉంటాయి అనుకుంటున్నావ్
హే మి ఎం ఫ్యూచర్స్ ఉంటాయంటే ఇంకా అందర్ మొబైల్స్ లో కెమెరా డెఫినెట్గ్ల ఉన్ టుంది ఇంగా ఇంటర్నెట్ ఉంటుంది ఇంటర్నెట్ లేకపోతే అసల్ బ్రతకలేర్లే మనుషులు ఇంగ జిపిఎస్ ఉంటుంది కాలిక్యలేటెర్ అలా అలారమ్స్ ఇవంతా చాలా యాప్సే ఉంటాయి
ఉ హా అంటేస్ మన అస్ కంప్యూటర్ లాగా చిన్న స్మాల్ కంప్యూటర్ లాగా
ఉమ్ అవును నిజమే
హు ఇంకా మరీ స్టూడెంట్స్ కి మొబైల్స్ యూస్ ఫుల్ అంటావా
హుమ్ చాలా యూస్ ఫుల్ స్టూడెంట్స్ కి
హుమ్ ఇంకా అవున్లే ఎలా అనుకుంటున్నావ్
అంటే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు
ఉమ్ అవునం ఇక మెటీరియల్స్ ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు
అవును ఇంకా ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడొచ్చు
ఉమ్ ఇది మాత్రం ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్
ఉమ్ నను మనం కూడా ఎక్కి ఎగ్సామ్స్ ముందు యూట్యూబ్ లో అంతా వీడియో విని అప్పుడు అర్థం చేసుకొని అప్పుడు ప్రాక్టి టీస్ చేస్తాము గాద
ఉమ్ కరెక్టే లేకపోతే ఏమైపోతామో
ఉమ్ అవునులే అసలు ఎంత కాన్సన్ంట్రేషన్ తో విన్నా కూడా అ క్లాస్ లో అర్థం అవ్వదు
ఆవ్ కరెక్టే
ఉమ్
ఆమ్ అంటే భయము ఉండదు మనకి అప్పుడే ఎమ్ విన్నాము ఇంకా ఎగ్జామ్ టైమ్ లో బాగా భయం వేస్తది
ఉమ్ చానా ఉందిలే ఓ సెమ్ కి కదా అనుకొని చదువుతాం మనం ఎంజాయ్ చేస్త అంటాం
కరెక్టే
ఉమ్ ఇగ మరి ఎమర్జెన్సీస్ లో కూడా మొబైల్ ఫోన్స్ చాలా ఇంపార్టెంట్ కదా
అమ్మ అవును అవును ఇంకా ఏమైనా ఇమీడియట్ గా మనాకి పేరెంట్స్ కావాలన్నా మన పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసుకోవచ్చు అంతే లే కొత్త ప్లేస్లలో ఉన్నప్పుడు ఎవరు తెలీదు
ఉమ్ అ
ఆ టైమ్ లో హెల్ప్ కోసం చేయొచ్చు
ఉమ్ అవును ఇంకా ఎక్కడికన్నా కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలన్నా కూడా ఫోన్స్ లో మ్యాప్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా
అవునవును ఇప్పుడు మ్యాథ్స్ చానా ఇంపార్టెంట్ అయిపోయినాయి అందరు లైఫ్ లో ఏ ప్రద్ అంటే ఏ ప్లేస్ తెలియకపోయినా మ్యాక్స్ మ్యాప్స్ పెట్టుకని ఎక్కడకంటే అక్కడ తిరుగుతారు
అవును కరెక్టే ఇంకా మరి మొబైల్ ఫోన్స్ డిస్అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా
అవును డిసడ్వాంటేజెస్ అంతా అడ్వాంటేజెస్ ఎ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి
ఉమ్ అంటే ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలవా
ఎగ్జాంపుల్ అంటే నన్నె నేనే అనుకో అంటే ఫోన్ అడిక్షన్ ని ఒ ఫోన్ ఒక నిమిషం లేకపోయిన తట్టుకోలేను
ఉమ్
అసలు ఆ ఫోన్ అడిక్షన్ వల్ల ఇంకో పని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేము
ఉమ్ అవును నిజమే ఇంకా స్టడీస్ మీద అసలు కాన్సన్ట్రేషనే తగ్గిపోతాంది నాకైతే
అ అవునవును ఇది మాత్రం నిజమే ఇంకా స్లీప్ మీద కూడా స్లీపింగ్ హవర్స్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపుతుంది మొబైల్స్
ఉమ్మ్ అవును నాకు అసలు డార్క్ సర్కిల్స్ అబ్బా ఎంతున్నాయో అసలు ఎందుకు అంత వచ్చేస్తున్నయ్ ఏం చేయాలో ఏమో
ఉమ్మ్ కరెక్టే ఇంకా
మరి సోషల్ మీడియా యూసేజ్ ని కంట్రోల్ చేయాలి కదా ఎట్లా చెయ్యల్ల మనం
ఉమ్మ్ అది మర్చిపోయా కరెక్ట్‌గా అది చేయాల్సిందే
ఉమ్మ్ అంటే
టైమ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటా అంటే ఇంతసేపు మాత్రమే చూడాలా అట్లా
కరెక్టేలే ఇంగా ఇంగ అట్లా బ్రేక్స్ లాగా పెట్టుకుంటే మనకు కూడా ఈజీగా అయితుంది వేరే దాని మీద కూడా ఫోకస్ చేయొచ్చు ఇంకా మరి మొబైల్ ఫోన్స్ వల్ల ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది అని అనుకుంటున్నావా
ఉమ్మ్ ఖచ్చితంగా తగ్గిపోతుంది కమ్యూనికేషన్ తగ్గిపోతుంది
ఉమ్మ్ ఉమ్మ్ అసలు జన ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అనే కాదు మనుషులు ముందర ఉన్నారని కూడా ఉండదు అ ట్లా దూరిపోయింటారు మొబైల్ ఫోన్స్‌లో
కరెక్టే అది మాత్రం కూడా పక్కన వేరే మనిషి ఉన్నారంటే ఎవరు వాళ్ళు అది కూడా చూడము పక్కన ఏం జరుగుతాందో అది అనవసరం ఫోన్ ఉంటే
అవును ముందు కాలంలో ఎట్లుండిందంటే ఎక్కడైనా కొత్త ప్లేస్‌కి పోయి కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా ఉండిన్నారు ఇప్పుడు ఎక్కడికన్నా పోతే సాలు పోయి కూర్చున్నామా ఫోన్ ఎత్తినామా ఫోన్లో దొరిపోయినామా అంతే
కరెక్టే నువ్ చెప్పింది
ఉమ్మ్ అందరూ ఫోన్లో చాలా బిజీగా ఉంటారు
ఉమ్మ్ కానీ ఏమి యూస్ ఫుల్ పని చేస్తున్నారంటే చెయ్యరు
ఉమ్మ్ అవును అదేందో రీల్స్ స్క్రోల్ చే ఉమ్మ్ రీల్స్ స్క్రోల్ చేసుకోవడం అంట యూట్యూబ్ షార్ట్స్ చూడడం అంట గేమ్స్ ఆడడం చాటింగ్లు ఇవే
ఉమ్మ్
కానీ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ కూడా ఇంపార్టెంటే కదా
ఆ ఇంపార్టెంటే కానీ ఇప్పుడు అవి తగ్గి పోయినాయ్ చాన్న మొబైల్స్ వల్ల
ఉమ్మ్ అ అవును ఇంగా మరి ఆన్లైన్ సేఫ్టీ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నావు
ఆన్లైన్ సేఫ్టీనా అంటే అన్నోన్ పీపుల్‌తో పర్సనల్ ఇన్ఫర్మేషన్ చే షేర్ చేయకూడదాని నేను అనుకుంటాన్న
ఉమ్మ్ కరెక్టే ఇంగ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూస్ చేయాలి
ఉమ్మ్ కరెక్ట్ ఇంకా ఏదనా కొత్త లింక్స్ అలాంటివి వచ్చిన ఓపెన్ చేయకుండా ఉండాలా
ఉమ్మ్ అవును అవంతా ఫ్రాడ్ లింక్స్ అయి ఉంటాయి కదా
ఉమ్మ్
ఇంకా మరి మొబైల్ గేమ్స్ గురించి ఏమనుకుంటున్నావ్
నే నేనైతే అబా అంటే లిమిటెడ్‌గా అంటే ఆడితే మంచిదే ఇంకా గేమ్స్‌లో కూడా చాలా బెట్టింగ్స్ అవి కూడా జరుగుతాయి మళ్ళీ అంతే స్ట్రీమ్‌కి పోకుండా ఎంటర్టైన్మెంట్ కి ఆడితే ఓకే అది జీవితం అని ఆడుకోకుండా
అవును కానీ ఎక్కువ ఆడితే ప్రాబ్లమ్ అవుతుంది కద
నిజమే ఆది కూడ
మరి మొబైల్ ఫోన్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయ్ అనుకుంటున్నావు నువ్వు
ఉ ఇంకా స్మార్ట్ గా మారతాయినుకుంట ఇంకా మన పని ఇంగ ఈజీగా చేసేలా బెటర్ కెమెరాస్గా ఏమన్నా ఫీచర్స్ కొత్త కొత్తవి రావచ్చు
ఇంకా ఇంకా వచ్చి ఈఐ ఫీచర్స్ కూడ పెరుగుతాయి కదా
ఆ అవునవును అప్పుడు ఇంక కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది
ఉ అవును మరి మొబైల్ లేకుండా ఒక వీక్ ఉండ గలవా
నేన అయ్యయ్యో చనా కష్టమే అనుకుంటా ఒక రోజే ఎత్తకన్నా పొద్దున్న నుంచి సాయంత్రం ఎత్తకపోతే ఈ రోజునే చూడాల అనిపిస్తంది
నాకు కూడ అంతే
అ
సరేలే వర్క్ ఉంది మళ్ళ చేస్త
అ సరే అయితే బాయ్